హలో
హాయ్
హాయ్ రా
హాయి ఏం చేస్తున్నవ్, తిన్నావా?
తిన్నా బయటా ఉన్న, నువ్వు తిన్నావా
నేను గుడ బయటనే ఉన్నా
ఉమ్
చెప్పాలి
అల్ తెసి ఫోన్ చేసినాను.
అదే కదా అదే ముందు ఎడికో పోయినా అని స్నాక్స్ పెడుతున్నావు కదా.
కుమరెల్లి కుమరెల్లి
ఓకే కొమురెల్లియ
అ
ఎన్ని డేస్ టూర్ మరి
ఆ అట్లా పోలే ఫ్యామిలీతో పోయినా
ఓకే సింగిల్ డే ఎల్లేసొచిర్ర
ఆ సింగిల్ డే అంటే వన్ డే నిద్ర. బోనాం వేసి అవి చేస్తారు కద దాతరైకి
ఆహా జాతరకు పోయిర్రా
కళ్యాణం కి వోయినం దేవున్ కళ్యాణంకి కి పోయినం మళ్ళీ తర్వాతకి బోనం జేయనికి మళ్ళ పోయినం
ఆహా కొమురెల్లి ఒకటేనా సరౌండింగ్ ఏరియాస్
అది కొ కొండ పొచ్చమ్మ కుడా
అవునవును కుండం పోచ్చమ్మా ఆడ కూడా బోనం చేస్తారా
ఆడ అంటే పోనం కాదు నార్మల్గా, వండుకొని తింటరు ఆడు
ఆహ
సరు చెట్ల కింద ఉంటది కదా బోనం ఎల్ ఎట్లా నా ఇ కిందనే ఎకస్తార్ అన్నట్టు
ఫ
ఆ అట్లా ఉంటది ఇప్పుడు కొమ్మలి దగ్గరనేమో రెండు బోనాలు ఒకటేమో ఇల్లమ్ ముటి ఒకటి మళ్ళన్న చేస్తారు
హ్మ్ హు
ఈడనేేమో చెట్టికి నెట్టేస్నార్ నీకు తెలియదు ఓ నుండి బోనాలు జేత్త జంట
హ్మ్ అంటే మీరు ఇయర్లీ టూ టైమ్స్ పోతారా ప్రతి ఇయర్
అంటే బోతం ఇగా నార్ బోనం దేనికనే కాదు నార్మల్ కూడా
హ్మ్ హు అవునవును కానీ బోన్ బోనం చేయడానికైయితే పక్క బోదు
పక్కక్ బోతం
ఆహా అట్ నే నే ఆహా మిస్ సింగిల్ ఫ్యామిలీ యేన లేకపోతే
మా బాబాయి వాళ్ళ కానీ మేము ఒకొక్క సారేమో మో పెద్ద దానిగా చాలా గ్రూప్ ఫ్యామిలీస్ అందరు
మే మా సైడ్ కూడా సేమ్ కొమరని కట్లావ తర ఎడ్
తాకలు అతాం రెండు ఫ్యామిలీలు మే మేము మా బాబాయ్ వాళ్ళు ఎంజా చేసిట్మూ పోతాం మంచిగా అనిపిస్తుంది డాక్టర్లా
ట్రాక్టర్ లో సామీపేట నుంచి సిద్దిపేట్ కదా
సిద్ధిపట కమ్మర వెళ్ళలి కద ఆరడ ఆరోడ
మంచి అయితే ఇంకా మంచి అ వచ్చసద అదా ఓల్డ్ మె
కకుాండాక్టర్ల పాత్ర కట్టుకుంటాం అట్లా ఓతు మేడం అ స ఇంకా ఇ
అన్ని తీసుకుంటారు ఇక
ఆ తిను ఏ ఇస్తా ఉండి వనిపిస్తారు
ఆహ ఆడ ఏంది అంటే ఎక్కువ అక్కడ జాతరలో ఏమైనా తీసుకుంటావా లైక్ జ్యువెలరీ కానీ
ఆ తీసుకున్నా ఎక్కువ అంటే చేతిదారం
ఆహా అరే అవును అవే ఉంటాయి అంటే నార్మల్గా జాతర అసలు కమ్మలు చైన్స్ అవి అంతారుగా అక్కడ అమ్ముతారా మరి అట్లా
అముత్తరు అన్నముతుర్గ ఈ గవ్వ మామిగలు గవ్వలు గంటలు స్ాటర్కి వెట్టని మొ క్కు తీసుకుంటాన్నా అందమ్మా రాడి ఈ మధ్య మేము కార్ లో వచ్చినాం గానీ అప్పుడు ఫైవ్ ఇయర్స్ మొత్తం ట్రాక్టర్ లోనే
కానీ ట్రా కార్ కన్నా ట్రాక్టర్ లో మస్తు
పెస్ట్ తెదుసా అయన కారు వాాలదు మా కార్ బస్లువేయి మడే
ఆహా
అ కారవళమంటారు రానంటా మా వాళ తది
ఆహ
డాక్టర్లు మంచిగ అనిపిస్తరు ముందు కూర్చోవచ్చు వెనక కూర్చోవచ్చు ఆ క
చెయ్యొచ్చు బట్ రా తెల్ల ఫ్రీగా
ఫ్రీ గ ఉంటది ఆ మేము ఇప్పుడు యాడికి పోయినా ప్పుడు ట్రాలీలోనే పండుతాం కింద వండుకొము తెలుసా అందరం పడతాం మొత్తం నైన్ మెంబర్స్ మా ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ మా బబాయి వాళ్ళు
అహా
అయినా ఆడికి వస్తే నిద్ర పొ బుద్ధి కాదు అ నిద్ర పొ బు యా తిరుగుతం మంచిగా
ఫ్యామిలీ అంత ఒక తాను ఉన్నప్పుడు నిద్ర ఏడ వస్తది అసలు
ఏడ వస్తది రాదు ఇగ మమ్మీ పిన్ని ఎమె వొండుతరా అ మొత్తం కి మొత్తం కొండ దగ్గర కొండలు కూడ ఎక్కుతారు తెలుసా
అహా లే
పైకియో అహా పైకి ఎ క్కాలి కొండలు దాటుకుంట దాటుకుంట పోవాలి మస్తు రిస్క్ ఉంటది పోయినాంక కొండల కింద మధ్యల ఉంటది. దేలుసా దేవత అల్లకు పోనికి కూడా కష్టం.
హ్ అంటే మీరు
పోయినాం నేను మా అక్క మా అన్న మా తోడు మా డాడీ మా పిన్ని వోచ్చింది. రాగాలె మేం మేము నలుగురం పిల్లలం ఐదుగురం పిల్లలం మా పిన్ని మొ త్తం ఆరుగురం పోయినం ఆడి నం నలుగురే అందరు కలిసింది. ఇగ అందరం కలిసి పోయినం. అంతే ఎక్కుతుంట్టానే కొంచెం అటు ఇట్ ఐతాం గాదా పట్టుకొనికి హెల్ప్ జేసినారు ఇగ అట్లే పరిచయం అయిరీ వాళ్ళతోటి పోయినాం అందరం పోయి లోపల దాక పోయి దర్శనం చేసుకొని వచ్చినాం
అహా
మస్తు కష్టం తెలుస అల్ల కు పోవుడు నన్ను ఎత్తుకొని దింపిరు ఇంకా ఎత్తుకొని దింపిర్రు.
ఉహ్ నై క ష్టంమైనా మంచిగా దేవతను అయితే చూసి వోచ్చినావుగా
చూసోచ్చినం అది అదృష్టం ఉండాలి.
కదా అదృ ష్టం ఉండాలి ఏ దేనికైనా పోవాలంటే అదృష్టం ఉండాలే.
చిన్నగా ఉంటాది. సంది అల్ల కేల్లి పోత్ తురు
అసలు ఏమంటారు. నేను కూడా చెరువు అవును అ కానీ ఎంత దొడ్డు ఉన్నోలాయి అయినల్ల వాడతారు గాదా
పోతారు ఓం నమ శివ ఏం తప్పు చేయానోళ్ళు ఏం లేనోళ్ళు ఉ ఏంత దొడ్డున్న సరే చేతులు ఇట్లా పై పెట్టి ఓం నమశివాయ అననుకుంట పోతే పడతారు. కానీ కింద జారాతది పైనా జారు నువ్వు దేలుసా
ఆహా
చన్నీలు ఆడికోస్తాయి. మొత్తం జారుతుది కానీ పోవాలి తప్పదు.
నేను పోయినా కానీ చిన్న ఉన్నప్పు ఇప్పుడు అంటే అంత తెలివి లేదన్న మాట అంటే నేను పోయినా అని మా మాత్రం ఉంది ఇంత క్లారిటీగా ఏమ అంటారు ఇది ఇది అని చెప్పేసి తెల్వదు
ఉహు
అట్లా కానీ రీల్స్ చూస్తుంటాం కదా ఆ రెండు రాళ్ళ మధ్యల నుంచి అసలు ఓం నమ శివాయ అనుకుంటే ఎట్లా పోతారు అ అసలు అళ్ళ పోతుంటేనే అసలు ఒక ఫీల్ వచ్చేస్తది
ఉన్నదో లేదో కొందరికి అయితే చెయాలో చేయాలని
ఆహా
అలానే ఊజ చాల చెప్పు
అమావాస్య రోజు చాలా మంది పోతారు కదా
అవును నిద్రకి అలా నిద్ర చేయ్యాలంటారు కదా అమావాసకి
ఏది ఇట్లా సంప పండుకొని ఏదో చేసారుగా చెప్పులు
తావి తొటి పాదాలు ఆ పండుకొని పాదాలన్నీ మీద పెడతాడు
ఆ నేను చిన్న ఉన్నప్పుడు పోయినా ఇట్లా కొన్ని కొన్ని అయితే గుర్తున్నాయి అసలు తెన్
మా డాడీకి పెట్టిపిచ్చింది మా అ మ్మ
ఆ
అవిటి తోటి ఇట్లా బొర్లుకుంటూ వేయాలి మళ్ళా దర్శనం కానీ దేవుడు ఇంతే ఉంటారు కానీ పెద్ద ఫేమస్
కదా అసలు చాల
ఎంత ఉంటడో తెలుసా శివుడు
అ నేను నిజంగా శ్రీశలం కూడా పోలే
శ్రీశైలం డ్యామ్ వాటరు చెప్పినప్పుడు పోవాలి నువ్వు శ్రీశైలంకి పో మళ్ళీ విజయవాడ ఈ మూడు మేము ఎక్కువ పోతాం
ఆహా
విజయవాడ కనకదుర్గ కూడా బాగుంది
ఎవరన్న తొలుకపోయేటోళ్ళు ఉంటే నేను పోవడానికి వస్ అది మంచిగా
తెలిస్తే పోతండ్రేమో కొందరు ఫ్యామిలీని ఎక్కువ తీసుకోపోరు
ఆ మా ఫ్రెండ్స్ గూడా అం అంత దూరం అంటే ఇప్పటి వరకు ఏం ప్లాన్స్ యేయలేరు గాని
ఉ
అంటే ఇంకోరు రారు
ఆ
ఆడ ప్రాబ్లం వచ్చిందే అది
అంతే కానీ అందరెంటనే పోబుద్ధిఅవుతాది
మెయిన్ గర్ల్స్కి ఏంది ఆ పిల్లొస్తే ఈమెను పంపిద్దామని ఒక ఒకటి ఉంటుంది ఆ పిల్లనే క్యాన్సల్ అయితే ఇది కూడా
ఆ అదొకటి బాధ మళ్ళా
ఆ
ఎస్ ఫ్రెండ్స్ ఒక్కసారి గూడా పోలే తెల్సా అందరు పోతరని ఒక్కని మాముళలు పంపారుని
అరే కాలేజ్ ఫ్రెండ్స్తోనే
పోయినా వాళ్ళతోటి కొండకు పోయిన ఒకసారి
అంటే మరి మీ ఫ్రెండ్స్ ఫీల్ కారా కాలేజ్ ఫ్రెండ్స్ తో పోతావు గానీ
ఏం ఫిల్ గారు సిచువేషన్బ్ర
ఉ అంతే అని
ఆహా ఎట్లా అంటే మా సార్ వాళ్ళు జెప్ పిరు ఆ వాళ్ళతో నంపు హూ ఆలంత ఆ మల్లయమన అయితే ఊర్దిరె పంగులుది అన్నట్టుగ మా వొళ్ళకి చెప్పేసా మా వాళ్ళు అట్లా
ఆహా అవునిగ ఎవ్వరికైనా నమ్మక కమ్ ఉంటేనే కదా
ఆ సార్ సార్ అంతే నమ్మరా ఇగ
ఆ పక్క నువ్వు చెప్తే గూడా నమ్మరప్పుడు
అట్లాని ఇగ మా వాళ్ళు ఒక్కసారి వాళ్ళు తెలుసా మళ్ళా దగ్గర దగ్గర టెంపుల్స్ చిత్తారామ్మ అని మా ఊరి పక్కన ఒకటి ఉంటారు దాని చెట్ల కింద వండుకొని ఉంటారు ఆడి కూడా పంపలేదు తెలుసా నడుచుకుంటూ పోవచ్చా ఆ టెంపుల్‌కి ఆడిక పంప క్కలేరు మళ్ళ దగ్గర ఉండది అత్నాలే మాడి కుంపలేరు ఒకసారి కొమరలు పోయా రాండి నాకు కూడా తెలవాది బండ మీద పోయిరాంటా ఏనా అది తెలియదు నాక పోయయి వచ్చినాక తెలిశింది
సరే
ఉమ్
అంటే ఇంకా మా దాంట్లో ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ తోని పోతే కాలేజ్ ఫ్రెండ్స్ అలుగుతారు అలెనుకా పోతేవ మా క్క రావు అట్లా అంటావు అన్నమాట
తి కామన్ కదా అందర్ ఫ్రెండ్స్లా
ఆయ్య ఇప్పుడయి అయితే మాయాక్సిమం ఎక్కడ ఏమి తిరుగుడు ఏం లేదు
ఉమ్
ఓకే ఇంకే టెంపుల్స్ కా అయినా మరి విజయవాడా
విజయవాడ రీసెంట్‌గానే పోయిన నా చెప్పండి నేన్ ఆంధ్రలో ఆ ఉన్నది మా ఆ మా ఆక్క దగ్గర ఉంటున్నా
ఆహా
ఉమ్ మొన్న బుద్ధ పార్క్ పోయినా ఇలా టెంపుల్స్ కూడా బాగుంటా చిన్న చిన్న ఆయనా మస్ ఉంటే
ఉహుమ్ అంటే ఇప్పుడు విజయవాడ ఫేమస్ కదా అట్లా ఇంకేమైనా ఉన్నాయా ఫేమస్ టెంపుల్స్ అక్కడ
ఉనాయి కదా చిన్న తిరుపతి ఉంటాది
ఆహా అవును ఇనా ఈ పేరు
పోతుంటే
ఉహుమ్ నో ఉహుమ్ మరి ఆ వైజాగ్ బీచ్ కూడా ఉం
వైజాగ్ తుమ్ల్ పాలం బీచ్ అయినా నేను అంశాలు బి బీచ్ అయినా బాపట్ల ఉంటది
ఉహుమ్ కదా ఆంధ్రలో థే బీచెస్ ఫేమస్ ఏమో
అన్ని సముద్రం ఒడ్డునే ఉంటాయి ఇగా ఆంధ్ర అంట సముద్రం ఒడ్డునే ఉంటాయి అంతర్వేది ఉంటది అదొక్కటి పోవాలి
హుహు తను అయితే మాక్సిమం అన్నింటికి టూర్స్ అన్ని టెంపుల్స్
ఆ చాలా వరకు చూసినాను అవును
అన్నీ కవర్ చేసేసినా
హ
ఇంకా కొన్ని ఉన్నట్టునే టెంపుల్స్ పోతుండచ్చు ఇక
ఆ పోతూ ఎట్లకైనా ఖాళీ అంతే ఏడు కాల్స్ కోత
అ తే
సరేలే ఏంది ఇగా
హమ్ సరే సరే మరి
ఉ
ఓకే బాయ్ మరి అ